తూనే
ఆ
ఉ
ఏం చేసినావ్ కాలేజ్కి కేళ్ళ ఈ రోజు
కాలేజ్ లో ఫస్ట్ పిరేడ్ ఒక ఆమె ఉంది ఆమె ఎందుకు వచ్చినావు నీది ఇట్రా ఎడిటింగ్ ఉంది గదా అనే అయిపోయింది మ్యామ్ వన్ మంత్ బ్యాకే అదే వన్ మంత్ ఎ ఉంది అంటే అవునా అ ఎప్పుడు మీకు ఆఫర్ లెటర్ అది ఇది అంట అప్పుడ్ అంటే మళ్ళీ ఎందుకు ముందేయ్యాలి గదా అ రివర్స్ ఆమె నన్ను అడు ఆమె చెప్పాలి డాడ అన్నకి
సరిపోయింది వాళ్ళే చెప్పాలి గదా అక్క్షవల్ నీకి
ఉమ్ మరి వాళ్ళు చూస్తది తిక్కలోళ్ళు
మ్ సరే ఉ సరిపోయింది అక్చువల్లీ వాళ్ళకి ఎందుకంటే అంతకు ముందు వాళ్ళు క్లాస్మేట్స్ అని వాళ్ళని వీళ్ళని చూసింటారు గదా సీనియర్స్ని మీ సీనియర్స్ని సో వాళ్ళే చెప్పాలా
మళ్ళీ సెకండ్ పీరియడ్ ప్రజెంటేషన్ చేయాల అంట ఎవ్వరు చేయలేదు నెస్ట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ అంట అంద్ర సరే మేము నెక్స్ట్ క్లాస్ అంటున్నాం
సరిపోయింది అంటే నెక్స్ట్ క్లాస్ అంటే రేపా
వెనస్టే దానికి హెచ్వోడి మీరు చదివేది ఇప్పుడే చదవాలా మళ్ళీ మీరు కావాల అనుకున్నా చదవలేరు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ చదవండి తర్వాత పెళ్ళి పిల్లలు సంసారం మన ఇంట్లో బాధలు పెళ్ల్ల ఇంట్లో బాధలు
హహ
ఆ ఉ
ఇంకా ఏం చెప్పా ఇంకేం బాధలు చెప్పా
అవన్నీ ఉంటయి ఇప్పుడే చదువుకోవాలి మీరు ఇప్పుడే ఆన పల వల్ల అప్పుడు చదువుకుందాం మన సెల్ఫ్ స్టడీంగ్ తప్ప ఎవరు వచ్చి నీకు నేర్పిరు సెల్ఫ్ షేరింగ్ ఉండాల మీకి అని చెప్తుండే
చెప్పాల్సినంటే నువ్వు కూడా చిన్నప్పటి నుంచి నేను సిక్స్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు చదువుతూనే ఉన్నాను సార్ ఎప్పుడనా ఎంజాయ్ చేస్తాన అని
నాకుంటే గాదు క్లాస్ మొత్తం చా అసలు ఎవరు ఎవరు చేయలేదు నలుగురు తప్ప అందరకి చెప్పాడు
అందరు చెప్పినారు నువ్వు రియాక్ట్ అవ్ల్సింటివి నేను చెప్పిన చెప్పాల్సింటివి ఇప్పుడు చిన్నప్పటి నుంచి చదువు కుంటూనే ఉన్నాం సర్ తర్వాత పెళ్ళి పిల్లలు ఇప్పుడే ఎంజాయ్ చేస్తాం సర్ ఇప్పుడు ఇప్పుడు తప్పితే తర్వాత ఎంజాయ్ చేయలేమని
ఊ మరే
ఇంకా
ఇంక హండ్రెడ్ పర్సెంట్ వస్తది
ఆ
తక్కకున్నట్టుగా ఆడిగిపోతది ఏదో ఒక జాబ్ వస్తే వస్తుంది దాని టెన్షన్ పడద్దండి నేర్చుకోవడం ఎలా అది చూసుకోండి
ఆహ
ఇంనేమో ఇంకా అంటుంటివి
వాళ్ళే చెప్పాలి కదా అంటే అది కూడా ఇంకేం నేర్చుకోవాలా అని
చెప్తున్నారు వాళ్ళు మేమే నేర్చుకోవట్లేదు
సరిపోయింది తర్వాత ఏం జరిగింది మళ్ళీ
అంతే ఇంకా నెక్స్ట్ పీరియడ్ బ్రేక్ బ్రేక్ లో సార్ వస్తాడా రాడా రాకపోతే బాగా అప్పుడే వస్తాం అనుకుంటిమి రెప్ ఓచ్చేయ్ క్లాస్ లో కూర్చొని కొంసేపు వచ్చేస్
ఎన్ని గంట్లకి వచ్చేసినవ్
ట్వవల్ తర్టీ
ఊహు ఉ ట్వల్వ్ థర్టీకి వస్తాయ ఓకే ఓకే స్కూటీ యేస్కొని పోయింటివ
ఆ స్కూటీ ఏసిపోయి నేను ఒకటే పోయింటి ఎవరు రాలేదు సిమ్రన్ వచ్చిండే సిమ్రన్ నేను పోయేస్తి రాలేదు వాళ్ళెవరు
సరిపోయింది వారానికి మూడు రోజులు కాలేజీ ఆ మూడు రోజులు పోయ్య కూడా బంధకము
ఊ బాలేదు
ఊహు కాలేజీకి పోవాలంటేనే బాగాలేదులే ఏదో ఒక రోగం వస్తది నార్మల్గా బయట తిరగాలంటే యా రోగాలు రావు
ఏమోప్ప
చిన్నప్పుడు తెలుసు కదా స్కూల్కి ఎలా ఏస్ ఆ సారీ స్కూల్ని ఎగ్గొట్టాలనుకుంటే కడుపు నొస్తది కడుపు నోస్తది అని తపించుకుంటుంటెలేదా
ఊ
అట్లే ఇది గూడ
ఆమ్
మధ్యాహ్నం వచ్చి ఏం చేస్తది
మధ్యాహ్నం వచ్చి కొంచెం ఫోన్ గెలికి పోయి తిని తర్వాత నుంచి సినిమా చూస్తూ ఉంటి
ఏమ్ తింటివి
అన్నం మిక్సడ్ వెజిటబుల్ కర్రీ ఆ అపలం ఇ సినిమా చూసుకుంట కొంచెం స్నాక్స్ కొంచెం ఇన్ ద సెన్స్ ఆ హలొ
వినిపిస్తుందార
విన్పిస్తుంది
మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీనా ఓకే ఏ సినిమాలు చూసినావ్ తర్వాత
మా ఇంటి బంగారం
పైరాసి పైరాసి చూస్తీవా
టూ ఫిఫ్టీ పెట్టి పోయే అంత సీన్ లేదు.
కానీ అట్లా చూడాలనుకుంటే కొన్ని రోజులు ఓటీటీలోకి వచ్చిన తర్వాత..
హలో..
మాకంత టైం లేదు చూసేకంటావా
అంటే అంతవరకు ఆగలేం అని ఆగలేము అంత వరకు
అది అది మే ఇది మెయిన్ పాయింట్ ఇది ముందు అదేదో థీయేటర్ కి పోవచ్చు గద ఉరికినే
మేము పోయే పని లేకున్నట్టుగా అన్ని ఇన్స్టాగ్రామ్ లోనే వస్తున్నాయి. స్పాలర్స్. ఇంకా పెద్ది మూవీ చూసేకిపొతిమి ఏమో వాళ్ళు మకాలు చూస్తేనే చూడబుద్దిగాలె
ఎవరు మోకాలు
స్టార్టింగ్ లోనే వస్తుంది. క్రికెట్ అది ఇది ఇదిో వస్తుంది.
అవును అక్కట్ నుంచే స్టోరీ స్టార్ట్ అయ్యేది.
ఏమ చూ ఇంట్రెస్ట్ రాలే పదా
సరిపోయింది కానీ కానీ ఇప్పుడు ఏం చేయాల మళ్ళీ
ఏం చేయలో ఆలోచిస్తున్నాను. ఏమో అనకేంటి తను ఏం చేయలేదు ఈ రోజు అనకేంటి దనింతా
ఏమనుకున్నా ఏంటి ఇే
చెప్తే కదా చూసుకోవాలా ఒకసారి అది ఇ
హ్మ్మ్ అంతే అంతేలా కానీ ఈ రోజుతో వాకింగ్కి వెళ్ళక దగ్గర దగ్గర నాలుగు రోజులేమ అయింది. నువ్వు
నువ్వుేచ్చుకుంటున్నావా నా బాధ అదే కదా
రామలే కౌంట్ చేసుకుంటున్నా. నేను టూ థౌజండ్ పే చేసినావు.
రేపు నుంచి ఏమైనా ఏది ఎట్ల అయినా పోతా
చూద్దాం అది కూడా రేపు నువ్వు పోదామ అనుకుంటావు వానదేవనికి ఇంట్రెస్ట్ ఉండదు. వర్షం వస్తుంది.
పర్లేదు. దట్లా పోత
చూస్తా అది కూడా ఆ డెడికేషన్ నీలో ఉందో లేదో అని.
ఊరీకి పోయాచీ చెడుపోతిని నెను
ఏం చేస్తిరి ఊర్ళ్ళ ఊర్లో ఏం చేసిరి
ఊళ్ళ వేరే ఊరికి తిరిగాడమే సరిపోయింది.
ఆ ఊర్లో కాదు అంటే ఊర్లో గ్యాప్ వచ్చినందుకు ఈడ ఇంట్రెస్ట్ రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు
ఆ
మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయాల ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ రాదంట్లో ఎట్లా చెప్పు
అదే చెయాల అల్లారం పెట్టుకుంటను ఒకసారి టైం మర్చిపోకుండాట్టుగా
పెట్టుకోమది ఏ టైంలో ఉన్నా కొన్ని కొన్ని చేయాలా తప్పదు అదే మరి కాఫీ టీ ఏమైన
అలవాటు లేదు
ఉడక నీళ్లు
అవి ఎప్పుడు లైక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్
అదే మళ్ళీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కదా ఏడు రోజుల పోసారా
బ ఏడు రోజులు ప్రతి పూట
మళ్ళీ ప్రతి పూట మళ్ళీ ఎప్పుడుంట అంటివ
ఆ
తగ్గిందా కుల్డ్ కాఫ్
ఉ తగ్గింది
బెటర్లే
కొంచెంపు తగ్గినట్టుంటేది మళ్ళీ కొంచసేపు వస్తుంది అది ఏమో ఎం కథో
ఉ వాకింగ్ చేయలో అది బాగా వాకింగ్ చేయాలి హాట్ వాటర్ తాగాలి ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతది చేస్తున్నావా ఎక్సర్సైజ్ అన్నా మార్నింగ్ లేచి
చేస్తే ఈ రోజు చేసిన
కాలేజ్కి వెళ్ళాలని తొందర్గ లేసినా కదా
లేదు నాకే మెలికొచ్చింది
ఎన్ని గంటలకు లేసినవ్
ఫైవ్ థట్టి ఫైవ్ ట్వంటీ
ఉహు ఫైవ్ ట్వంటీకి లేసి ఎక్సర్సైజ్ చేసి కాలేజ్ వెళ్త ఉమ్మ
ఉమ్
గ్రేట్ గ్రేట్
ఎం గ్రేటో ఏమో
నేనంతా సంపాదించుకున్నప్పుడు నా డబ్బులు నేను పెట్టి జాయిన్ అయితాను ఒక దగ్గర
ఎక్కడ జాయినైతావ్
య ఉంటాయి కదా కొన్ని
జిమ్మ
కాదు
ఉ
ఇట్లా హీరో వాళ్ళందరు చేపిచుకుంటారు చూడు
ఏంటి
కలర్స్ స్వాతి కలర్స్ స్వాతి అంటారు చూడు
దాంట్లో ఏం చేస్తారు అది చెప్పు మెయిన్ మ్యాటర్ నాకు
ల అది ఇప్పటికి తెల్దు అ అదిగూడ సేమే
ఉ
అంటే నీకు తెలిసు అడుకుంటున్నావా తెలిక అడుగుతున్నావా
తెలీదు అందుకే అడుగుతున్నా నువ్వు చెప్పింది అర్థం కాలే నాకు ఫస్ట్ అ
ఉ చెప్తా చెప్తా
తెలిస్తే నేను ఎందుకుడత చెప్పు తీసుకో చేసుకో అని చెప్తుంటే ఈ పాటికే
ఉ
ఉహు ఉ
కాదు ఈ సినిమా ఉంది చూడు ఏం సినిమా అష్టా చమ్మా దాంట్లో హీరోయిన్ పేరు ఏం చెప్పు
ఉహు గుర్తులేదు
ఎతుకు
తర్వాత గూగుల్లో సెర్చచెయ్ నువ్వే
నాకు తెలుసు ఆయమె పేరు దగ్గర నుంచే వస్ సరే అందుకే నీకి అడికి చెప్పింది
ఆ కాజల్ అగర్వాలు
ఆ
కాజలే కదా ఉండేది
ఆ ఆష్ట చమ్మలో కాజలగర్వాల్లా ఉండేది
నేను సినిమా చూసాను అయితే అస్టా చమ్మ వచ్చేసి నానిది కదా
ఆ మరి
ఆమె పేరు ఏమో ఉంది అబ్బా నమ్రత నా కాదు కళ్ళు లావు ఉంటా చూడు
అదే స్వాతి
స్వాతి నేన ఆ అమ్మాయి పేరు